హలో
హాండి ఏం చేస్తున్నారు
ఏముందండి ఏం లేదు ఖాళీ కూర్చున్న చెట్ల ఎత్తుకొని చెట్లు పెడదామని వాటర్ వేస్తున్నా కొంచెం ప్లేస్ ఉంది
మ్ అంటే ఇప్పుడు వర్షాలు పడతాయి కదా ఇప్పుడు పెడతారు చెట్ల ఎక్కువ మీరు
మ్ ఈ ఇంట్లో కూరగాయల చెట్లు పెట్టుకుంటాం అంటే ఇప్పుడు జూన్ ఫస్ట్ వీక్ లో పడితే ఇంట్లో పెట్టేటోలమ్ గద అని వర్షాలు వస్తాయ చూసి చూసి
అవునా అంటే మీకు వాటర్ సోర్స్ ఇట్లా ఏం లేదా అంటే నల్లా రావడం బాగా ఇట్లా
ఆ వస్తాయ్ పంప్ దే పంపొస్తాలే కానీ వర్షం వస్తాయి ఇగ అది మనం తడిపిన్దానుకున్నా వర్షం వస్తాయి దానికి ఇ రెంట్ ఉంటాయిగా
ఆ అవును కానీ ఇప్పుడు వానలు పడట్లేవు కదా టైంకిి లేట్ అవుతున్నాయి నిన్న వడిందా మీ దగ్గర వాన
ఓ ఎంత వచ్చినటు చేసిందిలేగాని చినుకులు పడ్డాయి చినుకులు పడ్డాయిన్ని బట్టల గిటలు అన్ని చదురుకున్నా
అవునా అవును కొంచెం తుప్పు తుప్పు పడిపోయిందట్ల
మాకాడా ఇట్లా లావు లావు చినుకులే పడ్డాయిలే గాని ఇగ వాస్తవ అనుకున్నాను
ఆ కొంచెం వాన పడతాం మంచిగా ఉండు పడట్లే అసలే వానలు మీ దగ్గర ఇట్లా విలేజ్ లలో ఎక్కువగా వానలు పడకపోతే వాటర్ తోటి ఆడతారు కదా మళ్ళీ క పేపర్ లీ కూడా ఆడతారు కదా తెలుసా మీకు
ఆ అంటే దాన్ని అంటే చూ ఇట్లా విన్నాలే గాని చూడలేదు
ఆ అవునా అంటే వానలు పడకపోతే ఇట్ల చేస్తారు బో వాటర్ తోటి కూడా ఆడతారు నీళ్ళలో ఆడితే వాన పడతాయి అని
ఆహా కప్పలకి ఇట్లా ఇట్లా కట్టి వేస్తారే పెళ్ళి చేస్త
ఆ అవును కప్పతల్లి ఆడతారు అంటే ఒక కర్రకి అది వేపాకు ఇట్లా కట్టి దాన్ని ఎత్తుకొని వాటర్లలో ఇగ నీళ్ళు పోస్తా అంటారు తిరుగుతా అంటే
ఆహా
అట్ల చేస్తే వానలు పడతాయి అని అంటారు
మ్ మొన్న న్యూస్ లో కూడా వచ్చింది అది ఇక్కడ చేస్తున్నారో చేస్తుంట అంటనే వర్ష కష్టం వచ్చిందంట
ఆ కొన్ని ప్లేస్లలో ఎత్తాలి కూడా నేను కూడా ఉంచ్ ఆ
పూజలు గాని ఇట్లా మర్స్
ఆ అవును కొన్ని దేవుళ్ళకి కూడా నీళ్ళు పోస్తారు బొడ్రాయికి గాని ఊళ్ళలో ఉండే దేవుళ్ళ వి విగ్రహాలకి వానలు వడాల
అరుణాచల్ ప్రదే ఆ అరుణాచల్ ప్రదేశ్ లో నిన్న ఫుల్లు వర్షం వరదకి ముగ్గురు మన్ ముగ్గురు చనిపోయారంట
ఆహా
పదిహేను ఇండ్లు కొట్టుకపోయినయి
అంతగానం పడ్డాయా అంటే ఒక్క రోజులో అంతగానో డ్యామేజ్ అవుతదా అంత వాన పడ్డదా
అంటే అక్కడ భారీ వర్షాలు వత్తున్నాయింట ఒకరోజు కానీ వస్తన్నాయి ఇలా వరద వస్తది కదా
ఆ అవును అంటే పై నుంచి వస్తాయి కదా వాటర్
ఆ అంటే ఇప్పుడు అవి కొండ ప్రాంతాలు గారని అసలు ప్రదేశ్ అంటే అలా కాబట్టి ఆ వాటర్ అనేది వర్షానికి ఇమ్మటే స్లో అయితదిగా
అవును అంత సైడ్ ఎక్కువ నాలులు గ ఇట్లు ఉంటాయి కాబట్టి ఫ్లో కూడా ఎక్కువ ఉంటది ఇగ కొంచెం వాన వడంగానే వరదలు బాగా వత్తంటాయి ఇగ
ఉ అట్లా చాలా ఇన్లు ఇట్లా కొట్టుకపోతన్నాయి చూపెడుతున్నారు మా సైడ్ అందులోకి పొద్దు మేము అనుకుంటన్నాము
ఆ మన సైడ్ కూడా కొంచెం పడితే మంచిగా ఉండు
ఊ
ఆను
అస్సలు ఎంత మబ్బు చేస్తుంది ఎన్ని రోజుల నుంచి ప్రతి రోజు మబ్బే చేస్తుంది
అవును మూడు నాలుగు రోజుల నుంచి మబ్బు చేస్తుంది కానీ వాన పడట్లేవు
మొన్న మధ్యాహ్నమే అంత బ్లాక్ అయిపోయింది ఇక ఈ వర్షం ఎంత వస్తదో అనుకున్నాం
అంటే లే లేటు పడితే కావచ్చు మరి వానలు ఈసారి
లేటుగా పడుతాయి లే పడ్డా మంచిదేలే ఇప్పటికి ఇంకా వ్యవసాయం పనులు అయితే స్టార్ట్ చేయలేదు చాలా మంది
ఉ చేయలేదు
మే వడ్లు పెట్టుకొని ఆగినం మరి వర్షాలు వస్తాయా రావా మళ్ళ నీళ్లు దొరకవు కదా
ఆ అవును
ఏ పంటలే ఏం పండవు
ఉ
మన బోర్లు బావనీళ్ల తోటి సయి ఓ పని చేయలేము వర్షం వస్తేనే కొంచెం అవి ఇవి అయితే సెట్ అయిద్ది
అవును
అందుకని ఆగినం మరి వస్తదో ఈసారి ఏం చేస్తదో తెలిదు
ఆ జూన్ ఫస్ట్ నుంచి ఇట్ల పడితే పడతాయేమో చూడాలి వానలు ఇంకో వన్ వీక్ ఇంగ అది కాద ఉ
ఏమో లేట్ అయినా పర్లేగాని ఎప్పటికైనా పడ్డా బాగుండు
అవును లాస్ట్ ఇయర్ వానలు బాగా పడ్డాయి చెర్లు గిట్ల బాగా నిండి మత్తర్లు పడ్డాయి వెనక పడ్డాయి అప్పుడు కూడ వానలు వినాయక చవితి అప్పుడుల స్టార్ట్ అయినాయి వానలు
అనుకూలంగానే వచ్చింది లేగాని ఇప్పుడే అసలు అంత పని అంత ఆగిపో అంటే ఇట్లా పనులు వేసుకుంటే ఏమనిపియ వానల కోసం దూసులు వస్త చు సుడు
అవును ఎవరి ప్రాబ్లం ఉండదు గానీ వ్యవసాయం చేసే వాళ్ళకే ఇబ్బంది బాగ కదా పంటలు పండేది ఆ
ఆ కొంత ఎంత ఎంతయిన అంత వర్షం ఉన్న మన బావి నీరుతో డియ్యాలంటే కష్టం చాలా
అవును వాన వడ్డది వేరుంటది ఇది వేరుంటుది బోర్ నీళ్ళు కాని అల్లాంటే కష్టమే
ఉ
ఎందుకంటే వాన పడ్డదంటే ఒక రెండు మూడు రోజులు మంచిగ చిలకలు గిట్ల పొలలు గట్ల కొంచెం పనునంటయిదే బావి నీలు కానీ బోరు నీళ్లు ఇష్ట అకో రెండు మూడు రోజుల మొత్తం ఎండిపోతటది తడి ఉండదు భూమిలో
తండిపోతా అంటది మ మళ్ళీ రేపు అదే పారుతుంది అళ్కి
రెండు రోజులు మళ్ళా వారియాలి ఊకే వారియాల్సుకుంటుంటాయి
ఆరిపోతా ఉంటది ఆరిపోతా అంటే ప అదే పోతే భూమిలో వేడి అనేది పోయి
ఉ
అనేది ఇట్లా ఎక్కువ పోతాయి అన్నట్టు భూమిలో పదను ఉంటే కుంటాయి కద వాటర్
అవును
కానీ వానల్లో అన్నట్టున్నాయి ఈసారి పంటలు పండకుంటే ఇగ కష్టమే రైతులకైతే
ఆ వాళ కష్టమే ఆయతది రైతులకి
మా గూడ వ్యవసాయమే వాన మీదనే డిపెండ్ అయి ఉన్నాం
అంటే పొలము ఉందా మీకు మరి
ఆ పొలం ఉంది రెండు ఎకరాల
ఆవునా
పొలానికి అంటే
అ
నీళ్ళే ఉండాలి చిలక కంటే
మరి నాలుగు నాలుగిట్ల పోస్తులే అక్క మరి
ఓడ్లు తెచ్చి ఆపినం ఈ పడకల్లో ఎప్పుడో పోసేటళ
అవున
నార్వోసీ కూడ వేస్ట్ అయ్యింది కదా
అవును అది కూడ కరెక్ట్ టైంకు వానలేకపోతే ఇబ్బంది అయితే పొలం దున్నలంటే
ఆ ఇప్పుడు వర్షాలు లేకుంటే ఇప్పుడు మూడు నాలుగు ఎకరాల కాడ ఒక ఎకర ఉప ఉప ఎకరం అంటే ఇంటి ముందున్న పండించుకోవాలి ఇక తినేవి ఏమన్నా అట్లాయితేనే వేస్ట్ అయితే అని ఆనమ్ మరి మధ్యలో ఈ వర్షాలు వాడతనేమో ఫస్ట్ స్టార్ట్ చేస్తారు
ఆ
లేకుంటే ఇక అంతే ఈ సంవత్సరం ఇక వదులుకోవాల్సిందే ఈ అంతంత
ఒక ఎప్పుడైనా సరే ఆ ఏంటక్క
ఈ వ్యవసాయం తప్పితే వేరే పని ఏం లేవు మాకు
అవునా
ఉమ్
ఏ అప్పుడప్పుడు ఇట్లనే అవుతుంది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ మంచిగా అవుతుంది కాలం మరో నాలుగు సంవత్సరాలు అయినాక ఇట్లనే చేేస్తుంది వానలు పడకుంటడా ఉమ్
ఏమో చూస్తా వస్తారని వస్తాని అంటే న్యూస్ లో చెప్తున్నారు ఫోన్లో అట్లా చూపెడతదిగా
ఆ చూపెడతాది రిపోట్లా వానలు ఉన్నాయనే వస్తుంది కానీ పడ లేవు వే ఉమ్ కొన్ని కొన్ని ప్లేస్లలో పడతాంది అంటా మళ్ళా
ఏదో సిటీలలో పాడుతున్నటుంది సిటీలోలా పడుతుంది కానీ పల్లెటూర్లోలో అయితే పడట్లేదు
కావాల్సిన చోట పడట్లేదు
ఉమ్ ఈ ఒక సంవత్సరం పోతే ఏం ఎంత నష్టం అయ్యిదో ఏమో
అ ఇబ్బంది అయితది రైతులకి
కొంత ఇక వ్యవసాయమే ఆధారం పడిన వాళ్ళకి నష్టమే ఇక వేరే పని అంటే ఇట్లా గేదెలు గొర్రెలు ఇట్లున్న వాళ్ళకి వాటి నుండి వస్తుదిలే కాని ఇంత
ఆ
ఓకే పాని వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళకి కష్టమే ఇక
అవును చాలా మంది వ్యవసాయం వదిలేసిపోతారు కదా సిటీలకి ఏదైనా పని చేసుకొని బతకడానికి
ఆ ఇప్పుడు వెతుకుతున్న దూసరాలున్నా వదిలిపెట్టి పోగుంటే ఈ వర్షం వస్తుందని చూసుకుంటా కూర్చుంటారా ఇంకా
ఉ వదిలేసి పోతారు
వ్యవసాయం చేయాలి చేయాలని గవర్నమెంట్ అంటది గాని ఏ అవి పోతా అంటే పనులు దొరకక వర్షాలు చక్కగా పడక పండిన పంటకి గిట్టుబాటు ధర లేక ఎన్ని కష్టాలో ఇప్పుడు పండించిన మంచిగా రేటు ఉన్నా ఏమనిపియాదూ రేటు లేదు ఏం లేదు మళ్ళీ అమ్ముకోవాలన్నా వాళ్ళకి డబ్బులు ఇవ్వ్యాలి లంచాలు పెట్టాలి
అవును మళ్ళీ ఇలా మధ్య వర్తకులు ఉంటరు చూడు వాళ్ళే బాగుపడతాళ్ళు తప్ప రైతన్నలకి ఏం లాభం ఉంటలేదు
ఆ
వాళ్ళు మంచిగా పంటలు తక్కువ రేటు తీసుకుంటరు కొన్ని రోజులు స్టోరేజ్ చేసుకుంటరు తర్వాత మంచిగా డిమాండ్ వచ్చినంక అమ్ముకుంటరు
ఆ ఇప్పుడు రైతులకి గోదాముల ఏముంటాయి ఏమి ఉండయి వాళ్ల కంటే గోదాములు ఉంటాయి ఇప్పుడు మల్ల అవి ఏసీ రూమ్ లని ఉంటాయి కదా
అవును
తక్కువ రేట్ ఉన్నప్పుడు కొని అలా స్టోర్ చేస్తారు ఇప్పుడు డిమాండ్ రాంగనే మళ్ళీ తీసి అమ్ముతరు ఇగ సంవత్సర సంవత్సరం కష్టపడి మొత్తం ఇగ వాళ్ళకి పెట్టినట్టు
అల్లకే అయితది వాల్ రైతన్నలకి పెట్టిన పెట్టుబడి కూడా ఉండదు ఉండదు ఒక్కొక్కసారి అయితే
పెట్టిన పెట్టుబడి ఉండదు కాని వాళ్ళకైతే ప్రాబ్లం వస్తది
ఉ
కష్టపడితే ఇప్పుడు డబ్బులు వత్తే అలా చేయాలనిపిస్తుంది ఇట్లా లాస్ అయితే చేయాలినిపిస్తదా
ఆ మళ్ళ మనం పండిచ్చిన పంట రేట్ పెరుగుద్ది దాస్ పెడదామా అంటే మన దగ్గర అట్లా ఉండడానికి కూడా ఉండదు ప్లేస్ ఉండదు ఇబ్బంది అయితది ఇంట్లో పెట్టుకుందాం అన్నా కూడా
ఆ ఇప్పుడు పత్తి సో అంటే అంతే ఇప్పుడు పత్తికి ఏదో
పురుగా పురుగే వస్తందని అందరు ఇంట్లో పెట్టట్లేరు వచ్చింది తీసి తీసినట్టే అమ్మేస్తున్నారు
ఇంకా మేమైతే ఒకటేసారి తిత్తనం మొత్తం ఇగ మొత్తం ఒకేసారి వా ఇగ అమ్ముడే ఈ ఇంట్లో పెడ్తలేరు మళ్ళ చిన్న పిల్లలు ఉన్నారుగా
అవును అంత దుర్ద వస్తందంట పత్తి వల్ల
అందు లేదో పురుగు ఉంటుంది చాలా ఇగ అది ఉన్న కడికేయని అమ్ముకొని మార్కెట్ లో పోయి అమ్ముకొస్తానము మళ్ళా ప పత్తి అనేది సంవత్సరం పంట ఉండే
ఆ ఇప్పుడు ఆర్నెల్లె అయిపోయింది ఇంక మళ్ళీ సమ్మర్ లో కూడా వేసే పత్తి కూడా వచ్చింది మీరు ఇన్నారా ఎప్పుడైనా
ఆ లేదు ఇన్లే
నేను ఇన్న మా సైడ్ అయితే అంటే ఇట్లా దీపావళి టైంలో వెేసుకుంటరంట మళ్ళీ పత్తి ఇప్పుడు తీసేసి ఇగా
ఆహా సరే అండి
ఆ సరే అండి